అన్నముని
ఆ బాన్నా నువ్వు
బాన్నా ఏం చేస్తున్నావ్? తిన్నావా? లాప్టాప్ ఉండేది వాళ్ల దగ్గరేమో రాదంట వాళ్ళకి లాప్టాపు ఏంది వద్ పండగ బాగా చసుకున్నారా, ఇంటికెల్లేసచ్చావా?
ఈ ఇంటికా పోలేదు, పండగ చేసినారంట ఇంటికి పోల.
అవును మేడం బా వేసుకున్నారంటన ఇంటి దగ్
ఉమ్ నువ్వేం ఇంటికి పోలేదా?
ఎల్రలేదు
ఏ
ఏంల ఇంటికాడ బాలేద్ సిచ్యువేషన్
అవి ఇంకేం తిన్నారా?
ఉమ్ తిన్నం, మీరు? నీ ఫ్రెండ్ లిం వాళ్లా హాస్టెల్కి కెల్లినావే బయటికి కెరీర్ బయటికి వెళ్ళి బాగా తిరిగి కార
ఉమ్ ఏం లేదు వాళ్ళ హాస్టల్ కదా రారు.
పంపీవరా
మ్మ్ హు పంపీరు ఊరికే నేనే ఆడే ఉండేసి స్నాక్స్ తీసుకెళ్ళి ఇచ్చి
ఉ హ్మ్ ఉన్నిస్తారా అవన్నీ అట్లా
ఆ యాస్టల్లో ఉన్నిస్తారు
మనా ఆస్టలు వేస్టే ల్యాప్టాప్ ఉంటే ఆ
ఇచ్చి ఆ పిల్ల ఇంక ఉండు ఉండు అంటే ఉండేసి ఈరోజు వచ్చేసి మళ్ళా రేప్ రేపు రెస్ట్ తీసుకుందం కాలేజు
అంతేలే
ఈ రోజు వాళ్ళక్ కాలేజ్ ఉంది అనుకుంటా అందుకు
ఎవరికి మీ ఫ్రెండ్ ఆళ్ళ కా కాలేజ్ ఉందా ఈ రోజు ఈ రోజు రంజాన్ పెట్టుకొని వాళ్ళు
ఏమో మేబీ ఉండదేమో ఆ పిల్ల ఉందని చెప్పినది ఏమో మళ్ళా
నువ్వు మార్నింగే వచ్చేసావా
నా వెనక ట్రస్టు
నేను ఒక దానికి పెట్టిన్నా
ఏం మీ రూమ్ లో ఎవరేంటి
కోమల అనే పాప వెళ్ళిపోయింది ఈడ కుట్టి అనే బోయింది ఇద్దరు ఎల్పోయారు నేనే ఆ ఫ్రెండ్ను ఉన్నాం
హ్మ్
మీరు
ఆ పిల్ల నాకి పేజ్ నెంబర్స్ ఏసి ఏసి అంటన్ది
అదే భావ్య మెడ్గాల అర్థంకాల
ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు నాతో మాట్లాడట్లా
ఆ ఏమి వాళ్ళకి ఏమైంది ఎందుకు మాట్లాడడం వాళ్ళకి ఒక్కోసారి ఒక్కొక్కటి వస్తాది
అప్పుడప్పుడు అందరికి మాట్లాడకపోతే మాట్లాడకపోతే పోనియి
అదే మంచిదైతే ఎవరైనా అంతే
అదే కదా
నా వస్తు అడ్ లేరా ఎవరు
ఉండి ఎలా వస్తావో
లోడ
అవ్వా కూడా మాట్లాడలేదా
మాట్లాడ్తంది
బయటే తినేసోచినవా ఈడే ఆ
కిందున్నోళ్ళు మాట్లాడర్
వాళ్లకు రీసెన్ లేకోకుండా బోపోతుంది
హ్మ్ ఈ భూమికి కూడ అంట
ఆ
అమ్మి అమ్మి నేర్చుకునిదంతా
అవునవును
పోన్లే ఎన్న ఉళ్ళ మలా
ముందున్నట్టుడు ముందున్నట్టు ఎవరు లేరు లే ఇప్పుడు
పోయిలేన్నాముంది మనకి తగ్గి అది ఇంకా భారం తగ్గింది అనుకోవాలంటే
అంతే
ఉ
ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అయిపోయిందాముని
అయిపోయింది దానికి అలైన్మెంట్ చేయాలి ఏం అదే అర్థం కావట్లే పోనీ కి
ఏమి
ఎటనో ఏం అర్థం కావట్లే రేపు అన్న ఎల్లుండి, ఎల్లుండి కాలేజ్ లో ఆడేది
మీరే చేసిన కదా వర్క్ అంతా
అంతా అయిపోయింది అలైన్మెంట్ చెయ్యాలా కంటైంట్ చెయ్యాలా. కంటెంట్స్ రాసినాము ల్యాప్టాప్ నాకాడ లేదు
ఎవరికి లేదు మీ బ్యాచ్ లో
ముంద ఆ పిల్లకి వైషుకి
ఆ అంతే. ఆ పాప కి చెప్పు ఇదా
రూమ్ తీయదు అన్ని ఆమె చేస్తాను అంటంది మళ్ళా తర్వాత నేనే చేసినాను అంతా అంటంది ఏట్లా చెప్పాలి నేను
చెయ్యమని చెప్పు. అంతే కావాలి పని తగ్గేదే మ నువ్వు ఇది చెయ్యి ల్యాప్టాప్ ఇమంటే ఇతరులు. ఇంకా చేయకోకుండా ఎట్లా
అందుకే మరి అన్ననే ఉన్నన్ని రోజులు చేసి
ప్రతి వాళ్ళు అంతే లే
ఇ
ఏం స్పెషల్ అట్లా హాస్టల్ లో
ఏం పెడతారు ఇడా వేస్ట్ అన్ని నిన్ననే అన్నం సాంబారు పెట్టినారు. కాదు పండుగ రోజు అన్నం సాంబార్ పెట్టినారు
సేమ్ మాకు కూడా అంతే ఏం స్వీట్ కూడా పెట్టలే. సేమ్ మాకు కూడా అంటే ముని ఇల్లు నిజంగా నే ఈరోజు ఇల్ ముస్లిమ్సా ఇళ్ళుని ఏదో ఒకటి చేస్తారు అనుకుంటే ఇళ్ళు కూడా మధ్యాహ్నం సాంబార్ సాంబారు అన్నం పెట్టారు. ఏం పెడతారో గ్యాస్ లేదని ఒక గ్యాస్ నిన్న కలర్ రైస్ డ చేయలే ఎవరూ లేరు ముని అంత అందరు ఎళ్లిపోయారు. చానా మంది ఎవ ఒక టెన్ మెంబర్స్ కూడా లేరు ఇడ నైట్ ఎగ్ రైస్ కలిపి పెట్టారు. స్టార్ట్ అయిపోయినాయి కూడా. మాములు అంతే అది తిన్నాము మార్నింగ్ ఏం పెట్టినారో తెలిదు చిత్ర అన్నం ఏమో కలిపారు అదే పులుసువన్నం అన్నం.
ఏం మీ ఫ్రెండ్ అంతా ప్రాజెక్ట్ లో మునిగిపోయినట్లుందే
ఎవరు మునిగి ఇన్నె మునిగితేళ్తాది. ఆ నాలుగు వరకు మొన్నయితే తెల్లార్దులు నాలుగు వరకు ఉద్యం చేసింది ల్యాప్టాప్ వాళ్లకు మీ మాదిరే
ఉ
దొరకదు అనేసి
ఆవులే
ఓ ఒకసారే ఇచ్చినారనేసి ఆ భవం ఇవ్వాలని ఎంతమంది నీ చ్చు చానా మందిని అడిగింది ఎవరు ఇవ్వడంలా మొన్న ఎవరు ఇచ్చి గ్యాబ్రీయల్దేమో వాడు ది వాళ్ళ గ్రూపే వాడు వాడు ఏం వర్క్ చేసుకోడు ఊరికే జస్ట్ ఏంటి సినిమాలు చూసుకోవడానికి వానికి ల్యాప్టాప్ కావళ్ళంట ట ఓ రోజ ఇచ్చి మళ్ళ వ చూడు ఒక రోజు ఇచ్చి నే మళ్ళ మరుసటి రోజు తీసుకోన్పోతా ఫోన్ చేస్తున్నాడు ఇస్తావా, ఇస్తావా. ఇస్తావా అని
ఉహు ఊరే ఏమన్నా
ముందుగా అమ్మి నైట్ నాలుగు వరకు చేసుకుంది మళ్ళా మరుసటి రోజు చేసి అవన్నీ వేరే ఫైల్ల్లో
మాధుశ్రీ దగ్గర లేదా
ఎవురికాడ లేదు
ఉ ఉ
అవి కూడా వేరే ఫైల్లో సేవ్ అయిపోయినాయి ఆ మళ్ళా యాప్ డిలీట్ చేసి మళ్ళా ఫస్ట్ నుంచి చేసింది నిన్న
ఉహు
పనికి రెండు పనులు
హ్మ్మ్
మన్నట్టుంచి చేసుకుంటానేనుంది ఈ రోజు కాలీగా ఉంది వాడు నిన్న ఎత్తకపోయినాడు మధ్యానం వచ్చి ల్యాప్టాప్
ఉహు
అవు
ఆ పిల్లకు ఫోన్ చేసినది గూడల్ పిల్ల
ఆ
ఫోన్ చెయ్యి కాల్స్ మాటాడలా అన్నది
అ
ఒరే నా మాటతాలే నేను మళ్ళా చేసి అన్న
అంతేలే
లే ఈ రోజు మాటాడాల ఈ రోజైన
మాట్లాడు మాకు డబ్బులు కూడా చూపిస్తాంది మౌని
ఉమ్ పడ్డాదా
పాల్లేదు ప్రాసెసింగ్ లో ఉంది ఎయిట్ హండ్రెడ్ ప్రాస్ ఎయిట్ ఆ టెన్ను ఫిఫ్టీన్ దానా అయిపోయినాయ్
అవునా
తుండయ్ ఆ నాకు బ్యాలెన్స్ అయిపోతుంది రేపూట్లో
ఉమ్
ఇంకేం చేసుకున్నా ఈ రోజు రేవటిలోనే అయిపోజెస్కుల్లా
ఉహు
అవ్ ఎట్లున్నారు మీ ఫ్రెండ్ బాగుందా ఆ ఏంది ఏంది ప్రా నువ్ సడ్మిట్ చేసి మాట్లాడిన తర్వాత కొదో టూ డేస్ త్రీ డేస్ చూపిస్తుందిలే
అంటే కొన్ని పది పది పైన పది కాల్స్ పైనయిన ఉడా ఉమ్ ఉమ్
బాన్దా మీ ఫ్రెండు
పేచ్చీ ఏసిస్తా
లాప్టాప్ అంటా తీపి వేసిస్తుందంటా
లాప్టాప్ లేక తనఖలాడతన నాకైతే బీపీ లేచంది
ఆ ఉన్ మని రసి గూడా అంతే
ఊ మలా పాపమాంతచ్చేసి
అంత సేప్ జేసి గూడా అది మరుసటి రోజు సేవ్ జేసుకు షేర్ చేసుకుందాం అనుకుంటే అది లింక్ లాగా షేర్ ర అయిపోతుంది
ఆ ఇలీ డౌన్లోడ్ చేయొచ్చు కదా
ఇంగ అందుకు మళ్ళా అది ఫైల్స్ లో సేవ్ కావాలని అది డబ్ల్యూపిఎస్ ఆఫీసర్ ఉండేది డిలీట్ జేసేసి మళ్ళా దాంతో సేవ్ అట్లా చేస్ కొంచెం అళ్ళ ఫస్ట్ నుంచి వరకు పనికి రెండు పన్లు
తలకాయనొప్ప ఆల్యాప్టాప్ ముందర కుచ్చోళ్ళంటే
రోజుల నుంచి రూమ్ లోనే మూలుగుతున్నా మౌని
ఈ
ఏమొని
పోక ఇంటికి పోకోకుండే ఎందుకొన్నాదే
ఏ
అయ మి బెంగళూరు అని పోలేదంట
ఆ ఆయమ్మి ఊటిత్తాదని పోలే
ఇహి ఇంకా ఇంకేంలే ఇంగోపదైదు రోజులయిపోతుంది అక్కడ
ఎగ్జామ్స్ మంచిగా ప్రిపేర్ అయితున్నావా
అవ్వాల లైన్ గుంలే నామకానికి
ఉహూ
అయిపోగొట్టుకోవాలి బానే ఉ ఐపోయిందా బై